ఆ
ఆ చెప్పండి
ఆ బావున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బావున్నానండి
చెప్పండి ఇప్పుడు ప్రజెంటు మీరు విలేజ్ లో ఉంటారా లేకపోతే సిటీలో ఉంటారా
అదే సిటీ లోనే ఉన్నానండి
మీకు సిటీ లైఫ్ అంటే ఎట్లుంటది విలేజ్ లైఫ్ ఎట్లుంటది చెప్తవా
ఆ సిటీ లైఫ్ అంటే కొంచెం ఇదిగానే ఉంటుంది అంటే అన్నిటికీ మనం ఏది అవ్వాలి అదే విలేజ్ లైఫ్ అయితే విలేజ్ లో అన్ని మనకు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి మనమే పండించు కోవచ్చు ఇంట్లో కూడా వేసుకోవచ్చు
ఊహూ
ఆ ఎలా ఉంటుంది విలేజ్ లైఫ్ సిటీ లో అయితే అన్నిటికిీ మనము షాప్ లకని కూరగాయల మార్కెట్ కని వెళ్లాల్సోస్తుంది అక్కడ ఇక్కడ మనకు కలుషితమైన గాలి అనేటువంటిది ఉంటుంది ఎక్కువగా ఇగ చుట్టుపక్కల వా వాళ్ళు కూడా ఎక్కువ ఎవ్వరు మాట్లాడదు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు అదే విలజ్ లో అయితే అందరు కొకరికొకరు మాట్లాడుకోవడం అందరూ ఎర్లీ మార్నింగ్ లేవడం అంతా మంచిగా ఉంటుందిన్నట్టే అక్కడ గాలి గూడా చాలా మంచి గాలి వస్తుంది చాలా బాగా ఉంటుంద
ఓకే ఓకే అది అంటే ఇప్పుడు వీలేజ్ లో అయితే మీకు స్వచ్ఛమైన గాలి కలుషితం ఉండదు సిటీలయితే పొరు పొల్యూషన్ ఉంటది
పొల్యూషన్ ఉంటదిక్కడ
మ్ మ్ నా కూడా సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ మంచి అనిపిస్తుంది కాకుంటే విలేజ్ కన్నా సిటీలో ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ట్రావెలింగ్ ఫెసిలిటీ కావచ్చు ఎదైనా వెళ్ళడానికి రావడానికి అను రంగా ఉంటుంది బస్సు ఫెసిలిటీ కావచ్చు లేకుంటే ట్రైన్స్ కావచ్చు మ్ మ్ మ్ లేకపోతే హాస్పిటల్ లోకి వెళ్ళాలినుకుంటే ఆరోగ్యపరంగా అన్ని అందుబాటులో ఉంటాయి సిటీలో కాకపోతే విలేజ్ లో ఇవన్నీ దూరం కొంచం ఇబ్బందిగ ఉంటుంది
అవునవును విలోజు లో అయితే ఇవన్నీ కొంచం ఇబ్బంది ప్రతి దానికి మనం సిటుకెళ్ళాల్సి వస్తుంది
ఆ రవాణా సౌకర్యం కూడా సదుపాయం ఎక్కువ ఉండదు
అవును అదే విలేజ్ లో సీ టిలో అయితే మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ మీ కలుషితమైన గాలి అనేటువంటిది మనకు హెల్త్ పరంగా కొంచెం అ అటు ఇటుగా ఉంటది
అదే సగటుగా మనిషి జీవిత కాలం చూసుకుంటే సిటీ కన్నా విలేజ్ లో ఉండే వాళ్ళకే లైఫ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి ప్రతి వస్తువు కూడా కలుషితంగా ఉండదు పాలు కూడా చూడండి మనకి పాల ప్యాకెట్లు వాడరు విలేజ్ లో ఉన్నవాళ్ళు పాలు వచ్చే వాళ్ళకి సొంతమైన ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు లేకపోతే వాళ్ళు పక్కన కొనుక్కుంటారు
అవును
పాల ప్యాకెట్లలో కెమికల్స్ యురియాస్ కలిపి చేస్తారు పెరుగు కూడా కావచ్చు వాటర్ కూడా చూడండి విలేజ్ లో మినరల్ వాటర్ ఎక్ లాగా నార్మల్గా వచ్చే చెరువు బా బాయల నీళ్ళెక్క వాడతారు
అవును అక్కడ వాటర్ తాగుతారు మనమేమో ఇక్కడ మినరల్ వాటర్ కాలు వాటు పడు ఉంటాం
ఆ అంటే ఇప్పుడు మనకి సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ అనేది చాలా ఆరోగ్యపరంగా చాలా మంచి ఉంటది కా మన శధంచప్పంట
నేను మొన్న మా రిలేటివ్స్ వీరి వెళ్ళాలండి విలేజ్ కి
ఆహా
ంత బాగుందంటే చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ ఉండవు అక్కడ బస్సు దిగి కొంచెం దూరం ఇంకా లోపలికి వెళ్ళాలి
అ
లోపలికి వెళ్ళాలి అక్కడ ఇక మార్నింగ్ బస్సులు టైమ్ టైమ్ టు టైమే మనే మన మధ్య ఎర్జెన్సీ వస్తే మాత్రం చాలా కష్టం బస్ మీద డిపెండ్ అయితే చాలా కష్టమే ఓన్ వెహికల్స్ ఉంటే ఇంత ప్రాబ్లం ఉండదు కాని బస్సుల కోసం అంటే చాలా ప్రాబ్లం అయ్యంది
మీరు చెప్పింది కరెక్టే
వచ్చింది అక్కడ
కాకపోతే ఇప్పుడు సిటీ లైఫ్ అలవాటుపడ్డవాళ్ళు అక్కడ ఉడం ఒకటి రెండు రోజులు మంచి అపిస్తుంది లాంగ్ ఉండాలంటే వాళ్ళకి కొంచెం చిరాకు తెస్తుంది ందుకోసమే సిటీ మరియు విలేజ్ కాకుండా పట్టణాలుని ఉండాయి గ్రామాలు కాకుండా ఆ నగరాలు కాకుండా పట్టణాలుని ఉండాయి పట్టణాలు అంటే మ ఇ యే-ఎగ్జాంపుల్ గా మండల్స్ కావచ్చు డిస్టి్రిక్ట్స్ కావచ్చు అక్కడ చూస్తే మనకి వాతావరణం అనేది కొద్ది దూరం సిటీ ఉంటుంది దాని తర్వాత మొత్తం విలేజెస్ ఉంటాయి
అవునవును
ఉండేది ఏంటంటే పట్టాణంలో ఉంట విలేజ్ మరియు పట్టాణం రెండు సిటీ సంబంధించిన రెండు మనకి కనెక్ట్ తేజ ఎక్కడ
హుమ్
నాకు కూడా ఎక్కువ పట్టణాలు అంటే ఇష్టం ఎందుకంటే ఇటు విలేజ్ వాతావరణం అటు సిటీ వాతావరణం రెండు కూడా మనం ఆస్వాదించవచ్చు
అవును
ఇప్పుడు సిటీలలో ఏంటంటే అందరూ సోమరిపోతులుగా తయారయ్యారు. ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా సర్వీసులు కావాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడమే ఇష్టం అన్నమాట కూరగాయలు, సరుకులు వస్తున్నాయి, లేదంటే ఫుడ్ డెలివరీకి జొమాటో, అమెజాన్ స్విగ్గీ అట్లాంటివి అవి వస్తున్నాయి పతి పతి దానికి ఇంట్లో కూర్చొనినే తెప్పించుకోవడం జరుగుతుంది ఇప్పుడు బయటికి వెళ్తే ర్యాపిడో అని ఊబర్ అని ఓలా అని ఇంటి దగ్గరకే వెహికల్స్ వస్తున్నాయి దీని వల్ల ఏమైందంటే ఫెసిలిటీస్ ఉంటాయి కాకపోతే ఫజికల్ యాక్టివిటీస్ ఉండగా వాళ్ళకి వ్యాయామం చరువు ఇ జాగింగ్ చేయరు ఇటు రన్నింగ్ చేయరు ఏం చేయరు సిటీ లైఫ్ అనేది చాలా ఆర్టిఫిషియల్ జీవితం లాగా మారిపోయింది
అవునండి
దీనివల్ల ఏమైందంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి
ఉమ్
మరి ఇప్పుడు... సిటీలలో చూసుకుంటే మనకి చూడండి దొరికే కూరగాయలు కూడా అవన్నీ ఫార్మింగ్ చేస్తారు ఫార్మింగ్స్ అంటే యూరియా కెమికల్స్ స్ప్రే చేసి పండిస్తారు
అవునవును
అదే విలేజ్ లో అయితే స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతాయి మనకి
స్వచ్ఛమైనవి దొరికితే వాళ్ళు ఇక ఎక్కువగా వాటికే ఇష్టపడతారు మళ్ళీ వాళ్ళు కూడా ఉమ్
ఇక్కడ సిటీలలో అయితే మనకి ఫారం కోళ్ళని, ఆ కోళ్లని, బాయిలర్ కోళ్ళని మనం తీసుకొని తింటం అవి మంచిగా ఉంటాయా ఉండ్ డవ ఏవి కూడా హ్ అవి కూడా సేమ్ మెడిసిన్స్ తోటి, వాటితోటి, వీటి తోటి, ఇంజెక్షన్ సోటి పెంస్తారు ఫిష్ కూడా చూడండి. పిష్ కూడా ఫార్మింగ్ జరుగుతుంది ఇబ్బుడు పెద్ద పెద్ద ట్యాంకులు ఏర్పాటు జేసి ఆ ట్యాంకులు ఏర్పాటు జేసి వాట్లో పెంచుతున్నారు విలేజ్లైతే అట్ టు మనకి స్వచ్ఛమైన ఆయా ఫిష్ దూర్కతది. వెజిటేబుల్స్ కావచ్చు, ను లేకపోతే నాన్ వెజ్ కావచ్చు అన్ని మంచిగ్ దొరుక్తాయి అడా
అవును ఫ్రెష్గా ఉంటాయండి. అక్కడ అన్నీ ఇగ వాళ్లేకువగా ఈ వీటికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కువ ఈ కూరగాయలు ఎక్కువ అంటే ఎక్కువ తినరు వాళ్ళు. ఫార్మింగ్ చేసుకుంటే వాళ్లే కొన్ని చెరువులలోబోయి చెపలు పట్టుకొని వచ్చి ఎక్కువ వాటికే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్త్ నార్ నాన్ వెెజకే బాయిన్ చాలా ఇష్టంగా డిగ వాళ్ళే ఎందుకంటే నచురల్ గా పెంచుకుంటారు. కాబట్టి కొంచెం వాళ్ళకి ఏం భయం లేకుండా తింటారు. మనమైతే ఇగ ఇక్కడ అన్ని కొనుక్కొని రావాలి అన్ని వాళ్ళు ఇ కెమికల్స్ వేసి పెంచుతారు. ఇలా ఇక్కడ మన సిటీలలో అయితే ఇట్లుంటది
మీకు వెజ్ అంటే ఇష్టమా నాన్ వెజ్ అంటే ఇష్టమా
నాక్ నాన్ వెజ్ ఇష్టం అండి. నాన్ వెజ్ లో చికెన్ ఇష్టం
చికెన్ లో అంటే చికెన్ లో ఏం ప్రిపేర్ ఏం ప్రిపేర్ చేస్తే బాగుంటది. మీకు ఏంది ఏదైతే ఇష్టం
నాకు బిర్యాణి అంటే ఇష్టం. చికెన్ బిర్యాణి
బిర్యాణి అంటె ఇష్టమా చేయగలుగుతారా బిర్యానీ. లేకపోతే బయట్నించి హోటల్లో తింటారా
లేదు నేన్ చేయగలుగుత ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా
ఓకే ఓకే అంటే నాన్ వెజ్ లో చికెన్ తో పాటు ఇంకా ఇం
నాక్ నాన్ వెజ్లో టే చికెనే ఇష్టం. ఎక్కువగా చికెన్ తప్ప నేను వేరే ఏద్ తిననేక్కువ ఇంగ్ ఫిష్ అయితే అస్సల కె ముట్టుకొను
హ్ నాక్ నాన్ వెజ్ లో చూడండి హ్మ్ చికను, ఫిషూ ఆ ప్రాన్స్, ఆ మటను ఇవన్నీ ఇష్టమే
అవునా ఆండీ ఫ్రాన్స్ లో ఫ్రాన్స్ అంటే ఫ్రైజ్ ఉంటారా కర్లె ఉంటారా
ఆ ఫ్రాస్ అనేది దగ్గర జేయ కర్రీ లెక్క చేయాలండి
ఆ
మెత్తగై తిండానికి ఈజీ గుంటది ప్రై చేస్తే కొంచెం ముక్కలనేటివి కొంచెం ఫ్రాన్స్ గట్టిగా ఉంటాయి
ఆ ఫిష్ ఫిష్ తింటారా అండి
ఆ
పిష్ పిష్
ఆ ఫిష్ తింటా అండి ఫిష్ నేను ఫిష్ కూడా నాకు ఇష్టమే కాకపోతే ఫిష్ లో కర్రీ కన్నా ఫ్రై అనేది మంచిగ ఉంటది తినడానికి రుచిలో చూడండి మనకి చాలా టైప్స్ ఉంటాయి కొర్రమినా అని ఉంటది తరవాత గే బంగారు ఇగానే బొచ్చాని ఇగ ఆయన్నీ ఉంటాయి ఆ అవన్నీ తింటా దాన్లో చాపులల్లో చిన్న చ చిన్న చేపల కంటే నాటు చేపలు నాట్ చాపలు అంటే ఏంటిది బర్గల అని అవనీ ఇవని అవి కూడా మంచిగానే ఉంటాయి నాకూడ
అవున తినరు కాక్ భయపడతారు వాటి తినడానికి
మీకు ఫిష్ లో ఏ ఫిష్ అంటే ఇష్టము
నాకా అండి నేను ఫిష్ ఎక్కువ తినను తింటే మాత్రం కొర్ర మీను తింటా ఎక్కువగా
కాకపోతే కొర్రమీను రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది
ఎందుకంట అందులో ముల్లులుండవ్ ఎక్కవగా
కొర్రమీనులో ముల్లులు ఉండవు తినడానికి అనుకూలంగా ఉంటది ఈజీగా ఉంటది
అవును ఈజిగా ఉంటది
కొర్రమీను కొర్రమీను బాగానే ఉంటది ఇంకోటి ఏంటంటే బంగారు తీయ కూడా కొద్దిగా మంచిగానే ఉంటుంది
అవును
ఉ
ఊ ఈరోజు నేను చుక్క కూర టమాటా ముద్ద తిన్నా
ఆ అంటే వెజిటబుల్స్ వెజటేబుల్స్ కూడా మంచిగనే ఉంటాయి తినడానికి
ఆ ఆకుకూరలు ఎక్కువగా తింటా ఎక్కువగా ఆకుకూరలు అదిఅదేగా అ
ఆకుకూరలలో మనకి ఎందంటే ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేతది ఆకుకూరల ఎక్కువ మనకి తోటాకూర మంచిది ఆరోగ్యానికి చిక్కకూర బచ్చల కూూర మళ్ళీ గోంగూర అనేది ఎక్కువ దాంట్లో మంచిదే కాగాని గోంగూర అనేది పులుపు ఉంటది కాబట్టి ఎక్కువ సేవించకూడదు మనం తిన కూడదు
అవును తినదు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినద్దు
ఆ తినకడదు దానీవల్ల ఏంటంటే కొద్దిగ గ్యాస్ స్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకుంటే ఆ కీళ్ళ నొప్పులు వాతళ ఉన్న వాళ్ళ ఇక తినద్దు
తీన్నదు అవును ఇంకా మీకు ఎక్కువ ఏ ఏ
వాటర్ ఇక్క చూడండి సిటీలలో వాటర్ వ చూసి ఫ్రిడ్జ్ లలా వాటర్ తాగుతారు అదే విలుడ్లతే కుండలకి మట్టి కుండలు కొత్త కుండలకి క్లాత్ అట్టేసి క్లాత్ చుట్టేసి వాటిని తడుపుకుంటే మంచిగా చల్లగ ఉంటాయి తెలుసా
అవునవునండి
వాటర్ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది కుండల వాటర్ కాకపోతే ఇప్పుడుంత సిటీలలో ఏసీలు చల్లగా ఉండడానికి ఏసీలు ఇంట్లో వాటర్ తాగడానికి ఆ ఫ్రిజ ఫ్రిడ్జెస్ అదే విధంగా కొద్దిగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కూలర్లు అవన్నీ వాడతారు
అవును ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీటన్నిటికిీ అలవాటు పడి మళ్ళీ మనం వేరే చోటుకి వెళ్ళి అక్కడ ఉండలేం మళ్ళీ వాళ్ళ కొంతమందికి చ కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కొంతమందికి ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండాలంటే ఉండలేరు మళ్ళీ వీటన్నిటికి ఏసీలకు అలవాటు పడిన వాళ్ళు కూలర్లకి అలవాటు పడ పడిన వాళ్ళు అక్కడ ఉండలేరు ఎక్కువ
ఆ ఒకే ఒకే అండి థ్యాక్ యూ
ఒకే థ్యాంక్ యూ అండి